లోక్ హలో హాయక్క బావ్ న్నారా
ఆ బావున్నాం మీరు బావున్నారా
బావున్న అక్క
ఆ ఏంది డిస్కూ డీస్కుంటానా అరే బాగా ఎండలు కొడుతున్నాయి రా బాగా ఇప్పుడు కరెంట్ గూడా పోయింది. మాకు ఎండాకాలం బా కరెంటు దీస్తరు
అవును
ఓ ఇప్పుడు చిన్నోడు ఉడకబోత్తంది చికాకు జే స్తుండు ఈ కరెంట్ బోయింది ఇప్పుడే ఏమన్నా వున్నాయ ఏమన్నా
వెదర్ కూల్ ఉంటేనే మా మంచిగను
ఆ అవున్రా మీ దగ్గర ఎట్లుందిరా వెదరు
ఫుల్ ఎండగొడుతుంది మస్తు ఉబ్బరిస్తుంది ఏసీ ఉందా అక్క మీ ఇంట్లో
మా ఇంట్లో లేదురా ఏ సి
ఎందుకు పెట్టించుకోకపోయినరా
ఆ పెట్టియాల్రా ఏ సి
మీ ఇంట్లో ఉందా ఏసి
ఉందక్క
మ్మ్ ఇగో నువ్ ఏ సి
ఏసీ ఉంది గాబాట్ ట్టి ఉన్నా లేకపోతే అమ్మా ఈ ఉబ్బకి ఎలా ఉండబుదైతది అసలు రూమ్ లో
ఏసీలో ఉండి ఉండి ఒ బయటకి కొస్తే ఎట్లుంటదిరా
అలా అన్ జెప్ పేసి ఇంగ బయట వడదెబ్బ దగులతది గద అక్క
గిప్పుడు బాగా వడదెబ్బలు దాక్తయ్
అవును
మ్మ్
ఒక సెకండ్ హ్యాండ్ ఏసీ అన్న పెట్టించుకోవచ్చు గదక్కా మరి
ఆ పెట్టియలరా ఎసి ఏసి పెట్టించుకుందాం టైం పడుతుంది ఏసీ పెట్టియాలంటే
ఇప్పుడు ఏంటంటే రూమ్ లోనే నైట్ అసలు నైట్ పూట మస్తుబ్బరిస్తది అవి వేడికి పైగా ఈ దోమలు ఒకటి
మీ మీ ఇంట్లో బాదోమలు ఉంటాయార
వాన్ పల్ల అసల మస్తు గుడతాయి నైట్ అసలు నైట్ టైమ్ లో అయితే నువ్వు పడుకొను గూడా పడుకోవ్
మా ఇంట్లో కూడా ఫుల్ ఉన్నాయి చిన్నోను కోసం ఇంగా దోమల తెరా తెప్పచ్చిన ఆన్లైన్ బు జెపిచ్చినా
అవునత్త ఏ సమ్మర్ టైమ్ లో ఏమైనా ట్రిప్ ఏస్తరా మరి మీరు
మామ్మో ఈ ఎడక ఏం ఏం ట్రిప్ ఎత్తం
అంట ఇటు గాదులే ఊటి
మ్మ్ వామోయ్ ఏటల్ ఆ ఏ ట్టెల్లం రా మీరేస్తారా రా ట్రిప్స్
ఆ వేస్తాం అక్క కానీ ఇప్పుడు కొంచెం కుదరట్లేదు వెళ్ళాలి
ఫ్యామలీ నా
ఆ ఫ్యామి లేదక్క సింగిల్ గానే ఫ్యామిలీతో అంటే కుదరదు కాని ఇప్పుడు ఫెస్ట్ వస్తుంది కదా అక్క ఇది రంజాన్ వస్తుంది మళ్ళీ రా శ్రీరామనమి వస్తుంది అబ్ టెంపుల్స్ పోతారక్క మీరు
ఆ వెళ్తాము రా
మీ దగ్గర ఉన్నాయా ఆ టెంపుల్స్ మీకు దగ్గరలో
ఆ మాకు దగ్గర్లో అనంతరము ఉంది వరవేంది
అవునా ఎక్కడ బాగా చేస్తారు ఇది శ్రీరామ్నమ్మికి
ఇక్కడ ఇక్కడ ఒకటి శ్రీరామ ఉంటది రా శ్రీ మన్ ఒక టెంపుల్ ఉంటది రామమందిరం అక్కడ బాగా చేస్తారూ రా
ఆ ఇక్కడ మా ఊర్లో కూడా ఒక టెంపుల్ ఉంది బాగా చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళా నేను
ఆహా
ఉ ఇంకా ఇప్పట్లో లేవు మళ్ళీ ఈ పండుగలు ఈ మంత్ తో క్లోజ్ అయితే మళ్ళీ ఎప్పుడు ఆగస్ట్ లో ఉంటది అనుకుంట ఫెస్టివల్స్
ఆ అవునురా
ఏ ఫెస్ట్ అంటే ఎక్కువ లైక్ చేస్తావాక్క
బతుకమ్మరా బతుకమ్మ సంక్రాంతి
అప్పుడు దేవుని పెట్టుకుంటారా మీరు దుర్గంమని
ఆ పెట్కోమరా బజార్లా పెడతారూ రా మా బస్ మావి లు పక్క వీధులనా మా ఇంకా వేరే దగ్గరయినా
మీరు బతుకమ్మ చేస్తారా మరి బతుకమ్మ చేసుకొని పోతారా
ఆ చేస్తాము రా చేసుకొని పోతాం సాయంత్రం
ఎన్ని డేస్ చేస్తారుక్క మీరు
త్రీ నైన్ డేస్ రా పం నైన్ డేస్ పండగ మేము త్రీ డేస్ చేస్తాం త్రీ వన్ డే ఫైవ్ డే నైన్త్ పే చేస్తాం
ఎందుకలా
హ్ మ్మ్ మేము బోమ్రా ఇ ఈ ఫైవ్ డేస్ కదా రా
ఇలీ మా ఊర్లో యితే ఏమే కడమే అసలు పడుగ తొమ్మిది రోజులే కాని మా దగ్గర అయితే నైన్ డేస్ కి నైన్ డేస్ జరుపుకుంటాం సరే ఒక్కొక్క రోజు బతుకమ్మ చేయకపోయినా ఎలా అంటే ఇప్పుడు మా దగ్గర దగ్గర ఊర్లో అందరు చందాలు వేసుకొని ఒక ఇదిలో ఒక దగ్గర పెడతాం మంచిగా టెంట్ వేసి డెకరేషన్ వేసి పెడతాం దేవుణ్ణి దేవతను పెట్టి ఇంకా నైన్ డేస్ ఇంకా తొమ్మిది అవతారాలు ఉంటాయి కదా తొమ్మిది అవతారాలకి తొమ్మిది చీరలు ఆ తొమ్మిది అవతారాలకు సింబల్ గా ఉంటది కదా ఒక రోజు కాళీమాత అని ఒక రోజు ఆ సరస్వతీ దేవి అని అలా అవతరాన్ని బట్టి ఏమంటారు స్పెసిఫిక్గా ఏమన్నా మార్చేది ఉంటే అలా మారుస్తాం ఇప్పుడు కాళిక మాత అంట్ టే శూలము, అవన్నీ పెడతాం. సరస్వతి దేవి అంటే వీణా పెడతం, మళ్ళీ ఇంగా అలా టైప్స్, టైప్స్ ని బట్టి అలా పెడతాం అన్నమాట. మీ దగ్గర అలా చేస్తార అక్క.
ఆ చేస్తార్రా
అంటే ఎలా చేస్తారు.
నేన్ వెళ్ళన్రా గాని చేస్తారు. మేము ఏళ్ళాం
అవునా క్కా, సంక్రాంతి మే సంక్రాంతి చేసుకుంట్ర. మీరు
మూడ్రోలు చేసుకుంట. పండుగ
అవునా ఏమేం చేస్తారక్క సంక్రాంతికి.
ఇగా పిండి వంటలు చేసుకుంటం రా. ఫస్టు పిండి వంటలు చేస్తాం. ఇంగ సకినాలు చెయ్యాలా అదే పండగా. స్పెషల్ సంక్ ఆ స కినాలు, అరిషెలు, లడ్డూలు ఈ మేన్ మూడు చేస్తాం రా.
ఉమ్
మూడు చేసుకున్న తర్వాతికి. ఇగ పండుగ రోజుక్ హుం భోగి రోజి యోగం. భోగి మంటలేస్తారు.
పిండి వంటలు
పిండి వంటలు చేస్తాం రా. అగ్ గు సకినాలు, అరిసెలు, లడ్డూలు చేస్తాం. భోగి రోజు బోపం తెల్లవారుజామునా. భోగి మంటల్ వేస్క్ కుంటాం. దాని ముందట్ డ్యాన్సులు, పాటలు ఇగ ఆట్ చేస్తాం. తర్వాతికి ఇగం పొద్దున్నే లేసి, ముగ్గులు ఏసి, కలర్లు వేసుకొని. ఉమ్ గొబ్బెమ్మలు, ఆ నవధాన్యాలు, అవ్ రేగు పండ్లు, చిక్కుడుగాయ, అని పిండిపూలు, గరక అన్ని పెడ్తాం.
థర్డ్ డే ఏం చేస్తారక్క. మూడో రోజు
మూడో రోజా కనుమ రతం వేసుకుంటా ఇంగా. రతం వేసుకున్న తార్వాతికి కలర్ల్యైసి. ఇగ మేము ఒకవేళ టూర్స్ కు, టెంపుల్స్ కు ఫ్యామిలీ నేంబర్స్ అందరు. టెంపుల్స్ కి వెళ్తాం. అందరం కలుస్తాం. కాబట్టి మీరు వెళ్తారారా టెంప్ పుల్స్కి. మీ ఎవరైనా మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరు కలిసి.
వెళ్తాం అక్క. కాపోతే మేము ఏం చేస్తామంటే. ఇంగా ఫెస్టివల్ వచ్చిందనుకోండి. ఇలానే మీలానే పిండి వంటలు వేసుకొని. ఆమ్ ఒక దగ్గర ఇప్పుడు మా ఫ్యామిలీ సరౌండింగ్స్ లో లైక్. మా అమ్మ, నాన్న నా మా అక్క వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, మేమందరం కలిసి. అంటే అక్క వాళ్ళకి మ్యారేజ్ అయింది కాబట్టి. మేమంతా కలిసి పిలిచి ఒకే దగ్గర పండుగ చేసుకుంటాం. పిండి వంటలు చేసుకొని, ఇలాగే ముగ్గులు వేసుకొని. ఒకవేల్ లా అందరం కలిసి గుడికి వెళ్దాం అనుకుంటే. గుడికి కూడా వెళ్తాము.
ఇంగా మేము కూడా అల్నే చేసుకుంటాం. ఇగా అందరం కలిసి. మా ఆడపాడుచు వాళ్ళ అందరం ఒక్కోలా ఇంటికి పోయి ఇగా అక్కడే. సెలబ్రేషన్ చేసుకొని. టెంపుల్స్ కేమన్న టుర్స్కి పోవాల్సుకుంటే పోతాం.
అలా అందరు కలిసుంటే. మస్త్ అనిపిస్తది గాదా
ఆ బాగా అనిపిస్తాద్. ఆ
హోలీ జరుపుకున్నార అక్క మొన్న హోలీ
ఆ ఓలీ జరుపుకున్నాంరా మా వోడు కూడా జరుపుకున్నాడు.
అవునా?
మీరు నువ్వు చేస్తావార పిండి వంటలు
పిండి వంటలు అంటే ఆ వచ్చక్క మొన్న చేశాను మురుకులు శాను హా సకిలాలు సకి సకినాల్ నాకు రావక్క మా సైడ్ చెయ్యరు. ఎందుకంటే మా దాంట్లో సకినాలంటే ఏంటో ఫస్ట్ తెలీదు.
సకినా అంటే తెలవదా మీకు?
లేదక్క నాకు ఇంకా టూ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాకే తెలుసు సకినాల్ అంటే అంటే ఇట్లా బియ్యప్ పిండితో చేస్తారు అని.
ఆహా అవునా?
అవును అక్క అంతకు ముంద అసల్ తెలవదు. ఇగ పిండి వంటలంటే అరిసెలు ఆ మురుకులు పప్పు చెక్కలు ఇవే తెలుసు పిండి వంటలు అంటే గట్న గజ్జికాయ్లు
గచ్చికాయ్లు చేస్తారా మీరు?
ఆ అప్పుడప్పుడు చేస్తాం అక్క అంటే నాకు రాదు మా అమ్మ చేసి పెడతది. నేర్చుకోవాలన్నీ.
ఆగ్గూడా ఏం రావ్రా పిండి వంటలు
నేర్చుకో అక్క మీ ఇంట్లో మీ ఇంట్లో మీరే వంట చేస్తరా?
ఆ మేమే చేస్తా వంట.
సరే అక్క మరి బాయ్.